ఆ హలో
హలో
హలో
ఆ
ఏంజెస్తున్నావ్?
కాలి కులకి పండుకున్నా
ఆ తిన్నావా?
ఉమ్ తిన్నా ఊ
అవునా? ఇంకేబి ఆ తిన్న తిన్న ఇందాకే.
అవునా?
మ్మ్
చెప్పు మాది పప్ పాలకూర పప్పు మీది?
మాది దొండకాయ కర్రీ.
జొన్న ఫానా?
ఆ
హు ఇంగ ఏం సంగతులు
అవున పోలేద ఇవాల బైటికి
బయిటికి పోలె ఇవాల
ఆహ
నేనే పోవాలా
ఆ మీరు బయటికి వెళ్తారేమో అని అడిగిన
నవునా కాఫీ తాగార
కాఫీ గీ ఎండకి తాగుతామ
తాగాలి కదా మీరు
తాగలి తాగలి ఈ ఎండకి కాఫి తాగబుద్ధి కాలె అందుకె తాగలే
అవునా
ఉ అవును
మీ కాలేజ్ లో ఫెస్ట్ అంట కదా?
ఆ అవును మా కాలేజీలో ఫెస్ట్ ఉంది రేపు.
మ్మ్ అవునా మరి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నరా?
నేను వోవట్లేదు అందుకే సెలెక్ట్ చేసుకోలేదు.
ఎందుకు?
ఊరికెనే నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే.
అవునా ఇంట్రెస్ట్ ఎందుకు లేదట్ల
ఊర్కె ఇగ మా అదీ రేపు అన్యువల్ డే ఉంది మార్నింగ్ ఉంది.
మ్మ్ అవునా ఇంకా హలో హలో హలో
మీకు గూడ మొన్న ఫెస్ట్ జరిగింది అనుకుంట గదా!
వెళ్ళలే నేను ఫెస్ట్ కి
ఎందుకు?
నాకు ఇష్టం లేదు.
అవునా
హ్మూ లొల్లిలు అయితాం టయి బాగ అని పోలెలే.
ఫోర్త్ ఇయరే గదా
ఫోర్త్ ఇయర్ అయితే నాకేంది, ఫస్ట్ ఇయర్ అయితేంది, థర్డ్ ఇయర్ అయితేంది, ఆ ఊకే ఎంజాయ్ చే
ఆ అంటే లాస్ట్ టెన్ మినిట్స్ ఎంజాయ్ చేస్తరని
ఎంత ఎంజాయ్ చేసినా ఎంజాయ్మెంట్ లైఫ్ లో ఒక్కసారే రావాలే, ఊకే రావొద్దు ఎంజాయ్మెంట్.
అదే అ దే అందుకే మీరు పో అంటున్న
నేను వెళ్లను నాకు ఇష్ టం ఉండదు. మీ మీకేం మరి మీరెందుకు పోతల్లేరు మరి?
ఊరికే ఇగా ప్చ్ నాకు వెళ్లాలనిపిస్తలేదు. మాకు రేపు యాన్యువల్ డే ఉన్నది రేపు మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకి. అందుకే ఆ ఎల్లుండేమో నైట్ ఫెస్ట్ టుంది ఆ గా సో ఎళ్ళట్లేదు ఇగ ఎండకి రేప్ కొంచెం నాకు బయట వర్క్ ఉంది.
అవునా
ఆ షాపింగ్కి వెళ్లలేదండి అందుకే ఉ అ ని మూవీకి వెళ్లాలని కుంటున్నాము అందుకే వెళ్ళట్లేదు ఇగా
ఎవైలేవెల్ తున్నారు మరి
ఆ నేను మా ఫ్రెండ్ వెళ్తు న్న మ అరేపు
ఫ్రెండా
హ్మ్మ్
గల్లేనా అదే బాయ్ అనుకున్నాను
హ్మ్మ్ ఎవరులేరు నా మాట బాయ్ ఫ్రెండ్స్
మీకెందుకు
ఓకే అండి
అ వస్తారా మీరు మరి ఇంటికి
ఇంట్రెస్ట్ లేదండి అచ్చింది రాను నేను
హు
హ్మ్మ్ మీరే వెళ్తారా
లేదు లేదు ఎందు ట్లేదు నన్ను
వెళ్ళండి వెళ్ళండి
ఇవళ రేరు తీస్కెల్లిన్ర మరి
వెళ్ళలే అండి కాంచనా అది చెక్క వెళ్ళచ్చు సినిమా అది
బానే ఉంటది మూవీ
మీరు ఒక పాట కోసం వెళ్తున్నారు కదండి
ఆ సినిమా బాగుంటది అసలు నిజంగా థ్రిల్లింగ్ ఉంటది అసలు నిజంగా చెప్పాలంటే
త్రిల్లింగ్ ఉన్నాం మీరయితే ఆ అది అదేంటిది ఇదో పార్టు ఉంటది సమకదా వెళ్లేదీ
అవునవును బాగుంటది ఆ పాట ఇంకా మరి కాలేజ్కి వెళ్ళలేద ఇవాళ మీరు
నేను వెళ్ళక టూ మంత్స్ ఐతుంది
అవునా
ఊ
ఇవాళ మేము వెళ్ళినం గానీ మాకేం క్లాసెస్ ఏ జరగలేదు
ఎందుకలా
ఈ రేపు ఫెస్ట్ ఉందని మా ఫ్యాకల్టీ అట్టే వెళ్ళండ్రు సో ఇగ మాకు ఏం జరగట్లేదు క్లాసెస్ ఇవాళ
అవునా
ఆ సో వచ్చేసినాం ఇగ
ఉహుహూ నిన్న నైట్ ఎన్నింటి వరకు ఉన్నారండి
ఊమ్ పడుకున్నామండి అప్పుడే ఇగ తొందరనే వడుకున్నాం ఇగ నిన్న
నిన్ననా
ఆ అవునున్
టూ అయ్యిందా త్రీ అయ్యిందా అండి
టూ టూకి టూకి పడుకున్నం అనుకుంటా అంతేట్టీ కో టూ కో ఊమ్ మీ ఇంట్లో అందరు ఎట్లున్నరు
బానే ఉన్నారు ఎందుకు మా ఇంట్లలో విషయాాల అడుగుతున్నారు ఊమ్ హలో హలో
ఇంకా మీ సమ్మేపుడు మీకు
నాకు సమ ఇప్పుడు లేదండి వెళ్ళండి ఊమ్
ఆహా
చెప్పండి ఏమన్న ఉంటే
చెప్పండి ఇంకా ఏం విషయాలు
ఏం విషయాలున్నాయండి ఏం లేవండి మీరు చెప్పండి
మాగా ఉంటందండి కాలేజ్ కెల్లి వచ్చిన మీ తిన్నాం కొంచెం బ్రెష్ తీసుకుంటా మేము ఇప్పుడు
అవునండి రెస్ట్ అప్పుడే తీసుకుంటానండి
ఆ
ఇంకేదన్నా ఇంక ఏదైనా సాంగ్ పాడొచ్చు కదండి ఊమ్
సమ్మర్గదా
ఆ సమ్మర
అందుకే ఇగ రెస్ట్ తీస్కుంటారు ఇగ మధ్యాహ్నం
రోజు అండి
ఆ రోజు తీసుకుంటాము మేము
అన్నా మరి మీ పెళ్ళి ఎప్పుడండి మరి
చేసుకుంటా మిగ
ఎప్పుడండి
వెళ్ళ గా ఏస్ కుంటం ఇంగ త్రీ ఫర్ ఇయర్స్ అయినాక లేండి
అవునా అండి
నెక్స్ట్ మీర్ జాబ్ జేస్తారా
ఆ మేం జాబ్ చేయిద్దామని అనుకుంటానండి
అవునా
కానీ ఈడయల ఇమో న్ డి అది చెప్పలేను లొకేషన్
ఆహా ఓకేే
ఆప్పుడు అందరని మర్చిపోవుడే అండి
ఓకే ఓకే
ఆ చెప్పండి ఇంకా
ఏం లేదు
మ్మ్ మీ డాడీ ఫో కాల్ చేశారండి మీకు
ఆ ఆ
మీ డాడీ కాల్ చేసారా
మా డాడీ కాల్ చేయలేదండి
ఎందుకండి
ఊరికే మా డాడీ డ్యూటీకి వెళ్ళర్ అనుకుంట మా మమ్మీ కాల్ చేసింది
ఏమంది కాల్ చేసి
ఏం లేదు
ఊమ్ మీ చెల్ల వరకు కంప్లీట్ అయిందా అండి
మా చెల్ల కాలేజీకి ఎల్లింది
అవునా స్నాప్ పెట్టింది కదూ
అవునవును
ఆహా మీ చెల్లె బాగుంటారా మీరు బాగుంటారా అని ఉమ్ దస్ట్ ది ఇస్ ద కంప్లైమెంట్ క్యూషన్ ఓన్లీ
అవసరం లేదండి
ఆ
అవసరం లేదు
ఎవల అవసరంలేదండీ
క్యూషన్స్ అడుగకండి
సరే అండి ఊ ఇంకా అండి నిన్న నైట్ నిన్న నైట్ తిన్నారా అండి మీరు
పడుగుంటారా
ఏ పండుకోమండి ఇప్పుడే
అండి మరి నేను ఉంటా నేను రెస్ట్ తీసుకుంటా ఇగ
యే కొసేపు ఉండండి.
లేద్ నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా కోవ్యాలీ ఇగా నేను ఏమన్న చెప్పాలా అండి.
చాలా అండి
చెప్పండి
బావుంది. నాకు చాలా భయం ఏస్తుందండి.
ఎందుకండి ఫెయిల్ అయితరు అన
కాదండి.
ఆ
ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా అండి
సరే మరి అందులోనే ఉండండి మారి మరి నేను ఉంటా ఇగ సమ్ వర్క్ ఉన్నాయి. నేను నాకు కొంచెం వర్క్ ఉంది. ఆ నేను ఉంట ఇగ
ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ఏ ఎన్ని వరకు కాట్ జేస్తారా అండి హ్
సరే మరి ఉంటా ఇగా నేను కొంచెం వర్క్ ఉంది. బాయి
బాయ్